హలో బన్ ఉ బన్ ను బాన్ తిన్నావా?
బాగున్నా ఏం చేస్తానవ్?
నేను ఊరికే రీ రీల్ చూస్తాన ఇన్స్టాగ్రామ్ లో నువ్వు
నేను కూడా అంటే యూట్యూబ్ లో వుడ్ వర్కింగ్ వీడియోస్ ఉంటే స్క్రోల్ చేసా అంటే వచ్చింది చూస్తా అన్న దానిపైన
అవునా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లేవుడ్ వర్కింగ్
ఊ అవును చానా బ్యూటిఫుల్ ఫర్నిచర్ టై చేశారు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేసన్నారు చూస్తా ఉన్నా
ఇంకా వడ్ కూడా మన లైఫ్ లో చాలా బాగా ముఖ్యమే
హ అ ఇంటే టేబల్స్ చైర్స్ డోర్స్ విండోస్ ఇంకా డెకరేషన్ ఎంత పుర్తోని ఆల్మోస్ట్ వాళ్ళన్ని చేశానుక్కడ
అవును అంటే వడ్డు లో కూడా రకరకాలు ఉంటాయి కదావి ఏమన్నా తెలుసా నీకు
తెలుసు టేక్ టేక్ వడ్డు అని ఉంటుంది రోజ్ వడ్ ఫ్లై వుడ్ అని విన్నాను చానాా ముందు కాలంలో టేక్ వుడ్ యూజ్ చేస్తానున్నారు అనమాట
మ్ అది కూడా వాటర్ రెసిస్టెన్స్ బాగా ఉంటుందంట కదా వాటర్కి ఎంత తడ్చినా ఏమవ్వదు
మ్ అవును ప్లస్ అది చనా ఆ ఉడ్ అనేది చనా స్ట్రాంగ్ ప్లస్ ఎక్కువ ఫర్నిచర్స్ కి ఎక్కువ యూస్్ చేస్తార
మీ ఇంట్లో ఏమన్నా యూస్ చేస్తున్నారా
మ్ యూస్ అంటే ఈ బెల్స్ అంతా ముందు కాలంలో చేపిచ్చి పెట్ టిన్నారుమా నానమ్మ నానమ్మ వాళ్ళు అవి యూస్ చేసాం ఇంకా మా ఇంటి ఎనకాల అది టేక్ చెట్టు ఉంనింది చానా పొడువుగుంటుంది అది
ఆ చెట్టు చూసను అది ఫర్ని చర్ కూడా బాగా ఎక్కువ యూస్ చేస్తారు కదా
ఇంకా వుడెన్ ఫర్నిచర్స్ ఎందుకంత పాపులర్ అసలు
అంటే స్ట్రాంగ్ గా ఉంటాయి లైఫ్ కు బాగా వస్తది ఇంగ చూడ్డానికి బాగా అట్రాక్టివ్ గా ఉంటది కదా
మ్ ఇంకా వుడెన్ సోఫాస్ అండ్ డైనింగ్ టేబుల్స్ ఎ క్కడ చూడు అదే ఇంగ ప్లేస్ అవి చానా ఎలిగెంట్ కూడా ఉంటాయి అందుకే యూజ్ చేస్తారు
ఇంక అప్పట్లో అయితే అందర్ కింద కూర్చు తనివర ఇంక ఇప్పుడు డైనింగ్ వచ్చాక ఇంకంత డై డైనింగ్ టేబుల్స్
మ్ అవును
ఆ మీరు అలానే వాడుతారా
ఆహా మేము మ్ డైనింగ్ టేబుల్స్ అసలు వాడము మ సాంప్రదాయం అసలు డైనింగ్ టేబుల్స్ ఏ లేదు కింద కూర్చొనే తినల్ల మీరు
మేము కింద కూర్చోనే అవన్నీ వాడము
మ్
ఇంకా వుడ్డెన్వి సో సోఫాలు టేబుల్స్ అన్ని అంటే ఇంటికి బాగా అంటే ప్రకృతి లుక్కిిస్తాయి అన్నమాట బాగా నేచురల్ గా
మనా హోమ్ కి కొంచెం నచురల్ లుక్ వస్తుంది విటితో అంటే ఏమన్నా చేస్తే డోల్స్ అసలు ఎంత రేటో డోర్స్ డైనింగ్ టేబుల్స్ థౌజండ్స్ లాక్స్ లో వెళ్ళిపోయినయ్ ఇప్పుడు
మ్ ఇంకా వుడ్ ఇంకా చెట్ల నుంచే కదా వచ్చేది
అసలు ఎన్ని చెట్లు నరికేస్తున్నారో అది వుడ్ తీయాలంటే
మ్ నరికేష్ వాళ్ళు ఎక్కువైన కానీ పెంచే వాళ్ళు తక్కువైపోయినారు
మ్ అవును ఫారెస్ట్ నింగ్ చెస్ ప్రొటెక్ట్ కూడా చేయడం లేదు అది చాలా ఇంపార్టెంట్ అసలు ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం ఏన్నెన్నో నరుకుతా వెళ్ళిపోతన్నారు నాటడం కూడా లేదు అసలు
మ్ గ రూల్ పెట్టాలా స్టిక్ట్ గ ఒ ఒక్కటి నరకితే రెండు మూడు పెంచేలాగా
మ్ పెంచుతే సరిపోదు క ఏంటండీ మంచిగా చూసుకోవాల కూడా కదా నాటేసి ఎళ్ళిపోతే అది ఇది డ్రై అయిపోతది ఏం లాభం నాటి కూడ
మ్
మ్ ఇంకా ఏమన్న వుడ్ అడ్వాంటేజెస్ ఏమన్న తెలుసా
నచ్చిన అంటే షేప్ లో చేసుకోవచ్చు
హ్మ్ అవునే
ఇంకా వెయిట్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది ది ఐరన్ మెటల్ వాటితోనీ కంపేర్ చేస్తే
ఉ అవును ప్లస్ హీట్ ని కూడా కొంచెం తక్కువగా కండక్ట్ చేస్తుందేమో కదా వుడ్
ఆ ఇంకా వాటర్ల తడిచిన కూడా ఏం కాదు అదే ఇరాన్ అయితే తుప్పు పట్టిపోతది
హ్మ్
కానీ ఇగ వుడ్ ఏ వుడ్ అంటే అది ఇది చెదలు పట్టడం అలా అంటరు కదా అదొకటే కొంచెం ప్రాబ్లం
అందుకే డోర్స్ కు ఫర్నిచర్స్ కి కొంచెం ఎక్కువగా యూస్ చేస్తరు ప్లస్ అది సూటబుల్ కూడా అయితుంటది వుడెన్ తో చేసిన డోర్స్ సే మంచి లుక్ ఇస్తాయి ఇంటిని అదే మెటల్ తో ఏమన్నా ఐరన్ అవంతా యూస్ చేసా అంత లుక్ కుండదు
ఇంకా ఇప్పుడు ఎక్కడ చూసిన ఇంకా డోర్స్ విండో అంతా ఉడేనే గదా ఎంత సిటీ అయినా
ఇంకా డిసడ్వాంటేజెస్ ఏమైన్నా ఉన్నాయా వుడ్ పైన ఉంటాయిలే
అంటే ఇంకా ప్రతిదానికి ఉంటాయి కదా అడ్వాంటేజ్ ఉంటే ఏదో డిసడ్వాంటేజ్ ఉంటయి ఇంక అదే వాటర్ అనేది ఎక్కు తగిలితే అది పాడైపోతది
ఉ అవును ఇంకా టెన్ మినిట్స్ కూడా కొంచెం ప్రాబ్లమే కదా
అందుకే దానికి వుడ్ తో అది ట్రీట్మెంట్ చేస్తారు
హ్మ్ ఇంకా మరి ప్లేవుడ్ అంటే ఏంటి ఏమన్నా తెలుసా
ల ఏదో సందర్భం వచ్చింటే అట్లా గూగుల్లో లో సెర్చ్ చేసింటి ఏదో తిన్ వుడ్ లేయర్స్ ని కలిపి తయారు చేస్తారంట అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందంట
అహ
హ్మ్
ఇంకా కన్స్టక్షన్స్ అండ్ ఫర్నిచర్ ను కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారేమో ఈ మధ్య కాలంలో చానా ఎక్కువ యూస్ చేస్తాండార్లే
ఇంకా మనం స్కూల్స్ కాలేజెస్ లో కూడా ఇంకా బెంచెస్ ఆల్మోస్ట్ ఊడ్డుతోనే ఉంటాయి అ
ఇంకా షాప్స్ లో కూడా వ స్టాండ్స్ చూపిస్తారు కద ఏమనా పెట్టుకునేకి దాంట్లో కూడా ఎక్కువ యూజ్ చేసాడు కిన్ కి కొంచెం సన్నగా కట్ చేసి దాన్ని బాక్సెస్ లాగా అరేంజ్ చేసి కొట్టారనమాట వాల్ కి
మా పాతకాల మిల్లల్లో కూడా ఉడ్డుతో చాలా తయారు రూట్స్ అట్లా చాల తయారు చేసి పెట్టేవాల్లు
నా అవును ఎస్పెషల్ గా విలేజ్ ఏరియాస్ లో చాలా ఎకువ యూస్ చేస్తారు
ఇ చిన్నప్పుడు కూడా ఇంక చెక్క బొమ్మలతో బాగా ఆడుకునే వాళ్ళం కదా
హ్మ్ అవును చాలా ఎంత మంచిగా గా చేసారో ఆ బొమ్మలు కదా
ఈ ప్లాస్టిక్ అనా అట్లా ఇట్ల మీద పడి అత్తక పోతాయమో కానీ అవై అయితే బా స్ట్రాంగ్ గా బాగుంటాయి పిల్లలు పిల్లలకి గూ డా మళ్ళీ మళ్ళీ యూజ చేయ
వు మరి వుడ్ కార్వింగ్స్ చూసావా ఎప్పుడైన
ఎకన్నా బోర్ కొట్టినప్పుడు అట్లా యూట్యూబ్ లో చూస్తా ఉంటా చాలా బాగుంటాయి
అవును ఆర్టిషన్స్ చాలా పేషన్స్ తో వర్క్ చేస్తారు దాని పైన
ఏదైనా ఒక కళ ఉండాలవాళ్ళకి ఏదో దేనివల్ల కాదు వాళ్ళు చేస్తారు బాగా మరి చేసేటప్పుడు కూడా బాగా జాగ్రత్తలు తీసుకోవాల వాళ్ళు
అవునా ఒక చిన్న డిజైన్ చేయడానికి అ అసలు ఎంత టైమ్ బడుతుందో అసలు ఆ ఉద్ద అయితే
మనం పేపర్ మీద బొమ్మ వేసేకే అంతసేపు టైం తీసుకుంటాము వాళ్ళ ఎక్కపోనా అంటే అంతా ఒకే లాగుండల గదా ఒక ఒక సైడ్ ఒకలాగా వచ్చి ఇంకో సైడ్ ఇంకోలా అంటే దుక్కే పోతా అ
ఉమ్ అవును చలు చిన్న చిన్న డేట్ టైలింగ్ గూడా ఎంత మంచిగా ఇస్తారు దాని పైన వాళ్ళు
ఉమ్ ఉ ఇంకావు ఇంత కొత్త మెటీరియల్ వచ్చినా కూడా వుడ్ క ఏం వాల్యూ ఏమి తగ్గదులే సొసైటీలో ఆ
ఇంకా ఏమైనా ఉడెన్ టెంపుల్స్ క్లబ్చర్స్ ఏమైనా చూసినావా ఫేమస్ కదా చానావి
గుడెన్ టెంపుల్స్ ఏమి చూడలేదు కానీ జస్ట్ ఏమైన్నా టెంపుల్ సెంటరీలో జస్ట్ ఏమైన్నా ఉడ్డుతో అట్లా ఇంట్రె చే అ ఒకటే చూసా కంప్లీట్ ఉడ్డు టెంపుల్ చూడాలా ఎప్పుడన్నా బాగా
ఉమ్ ఇంటీరియర్ డెకరేషన్స్ లో కూడా చాల యూస్ చేస్తారు వుడ్ ని
ఉ అదే ఇంకా వుడెన్ ఫ్లోరింగ్ అంతా బాగుంటది
ఆ ఇంగా వచ్చి హాస్టల్స్ కూడా చాలా చూస్తాం వడ్
స్ర్స్ ఉంటాయి విండోస్ కబోర్డ్స్
ఉ
అలా బెట్టింటారు
ఇవన్నీ చేయాలంటే అసలు స్కిల్ వర్కర్స్ అనేది స్కిల్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉండలా అంటే ఈజీ కాదు వుడ్డుతో అంత వర్క్ చేయడం
కొంచెం ఏమన్నాయినా గూడా మా మనిషికి డ్యామేజ్ అంటంది ఎక్కువ
ఉ అవును సేఫ్టీ మస్ట్ అండ్ శుడ్డడ్మాట
ఇంకదే ఇంకా వాళ్ళు చేసేటప్పుడు చేతిలో ఉన్న జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా
ఉ అవును గుడ్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి కదా
ఇంకా డైలీ యూజ్ చేస్తాము దాని వ్యాల్యూబ్ ఏంటి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇంక అన్నీ అంతే. ఇంకా ఇప్పుడు ఎంత ఎంత సిటీస్ ఇట్లా అయినా ఇంకా డోర్ మాత్రం వుడ్డే ఉంటది ఎక్కడో జట్లాంట
ఇంకేమి ఏమైనా వర్క్స్ ఉన్నాయా
వర్క్స్ అంటే ఇంకా చదువుకోవాలి
సర్లే చదువుకో అయితే నేను వెళ్లి చదువుకుంటా
ఉ బాయ్
బాయ్
ఆ